హలో
అమ్మా ఏ వడిందమ్మా రీ బ్రష్ అది ఫ్రెష్ చేత్తా కొ చల్స ఎవుడుగా అవుతుంది బాబు కంప్లీట్ అయిపో టాస్క్ మొత్తం నేనే మొత్తం కావాల్స అని వేరిపే చేప్పినట్టు ఉంది
నువ్ వేరే పేజెస్ క ఎల్ చూడద్ద అన్నా కదా నేను అందులోకి వెళ్ళి చూస్తేనే మళ్ళీ వచ్చింది నీకు ఇప్పుడు
లేదు నేను అక్కడ ఫ్లైట్ ని కొట్టి
అ
ఫ్లైట్ ఆ ఫ్లైట్ మూడ ఆన్ చేసి ఆఫ్ చేసాను ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేశాను
అంటే నా పేజీ లోకి వెళ్ళళ్ద ఇంకోటమక పేజీ
అందులోకి వెళ్తాం కాదు నంటే అను కుంటా ఫ్లైట్ మూడ ఆన్ చేసి ఆఫ్ చేస్తతే అప్పుడు వచ్చింది వెంటనే కాల్ నాకు
హహ అంట ఇ ఎంత కష్టం చిన్న ఓ
బానే ఉంది
మ నమ్మకవ ఎలబెడ్ కుంటే బాగుంటది ఇలా పదిహేను రోజులు పదిహేను రోజులు చెప్పి ఎరవ రోజు చేస్తున్నాడు
దే దొంగా దొంగ దొంగమ్మమాడు ఇ ఈ రోజుతో లాస్ట్ అన్నాడు రేపు ఎల్లుండే తర్వాత ఉందని చెప్పాలి అయిపోతుంది
అదిలే కాల్ నొ వచ్చేసి మళ్ళి ఇం అంటే బాన్నీర్ససమయి అయిపోయానమాట
ఉ ఈ రోజ్ కొంచెం ఫుడ్ గట్టి తినాల్సింది ఫ్రూట్స్ అయ నేనా
ఎందుకు ఇవాళ్ళే గట్టిగా తిన్నాను అక్కడ ఏమిే మెను పెట్టారు బిర్యానీ పెట్టారు సమోసా బూరి ఇంకోటేంటి
నీగదా బడ్డే కదా అయి కంసా ఇక్కడ షిఫ్ ది ఇక్కడ ఫిష్ కర్రీ ఉంది అందులో ఫిష్ లేదు ఇంక బిర్యానీ లేదు ఉమ్ బోటి గోంగూర ఉంది అందులో గోంగూర తప్ప బోటి లేదు అందులో
నువ్వు కూడా
బూర్లు రెండంటే రెండు తెచ్చింది ఎప్పుడు తినని దాన్ని ఈ రోజు తినాలనిపించింది ఒకటి తిన్నాను తర్వాత మళ్ళీ ఇంకా సాయంత్రం ఇంకటి తిందామని ఆసుకుంటే మా అమ్మ ఉన్న ఒకటి ఊరొళ్ళందరి పంచి పెట్టింది
ఉమ్ ఆ
ఆ అయింది
ఊహు
లేయో
ఇంకా ఉన్నాయి ఏంటి వెజ వెజ్ వేరేగా ఉంటది నాన్ వెజ్ వేరేగా ఉంటది వెజ్ తినాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు నాన్ వెజ్ తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు అలా
కొంచం వేసేసి దాన్ని నేను ఉంటే
హుమ్ అదే నేను ఎందుకే ఫిష్ చే తీూసుకోలేదె ఐ మీన్ బాబాయ్ నుంచుని తిన్నాాలి మళ్ళీ అందులో ముల్లులు ఉంటాయి అని చెప్పి
అవును ఫ్రై చేయలేదా ఫిష్ ఫ్రై
ఫ్రై కాదు ఓన్లి పులుసు
వామ్మో
అందుకనే ఇంక తర్వాత మళ్ళీ వేజ్ దగ్గర కెళ్ళి అక్కడేమో ఏంటి టమాట బస్తడెగు మా పచ్చడె ఇది
అబ్బబ్బా
ఇంకా ఏంటి బంగాళ దంప బంగాళ దంప ఫ్రై
ఏనైపోయలా చేసేద్దామని పెట్టినట్టున్నాడే వీళ్నెలగూ మాన్పియకూడదు
లోంచి కంటిన్యూ చేయించాలని పకడ్బందిగా ప్లాన్ చేసినట్టు ఉన్నాడు డై ట్లో ఉన్నవానికి అన్నెవరన్నా ఎడతారా
కాద్ నాకనిపితుంది బీ టి సీ కి వెయ్య వెయ్య కట్టుకుంటాడే తర్వాత మళ్ళీ ఏంటి అవెయ్య కట్టిందే వాళ్ళు మూడేళ్లు అలా చేసాక ఆ డబ్బులే వాడికి తిరిగిత్తారేమో అనిపిత్తది నాకు
ను ఉంది
అమ్మమో దోమలు చంపేతున్నాయే కుట్టేత్తున్నాయే ఇక్కడ మా స్ట్రీట్ లైట్ బాగు చేసేసారు బానే వెలుగుతుంది మొన్నటి దాకా ఎలగలేదు అసల
హా రోడ్డే సో కొత్త రోడ్డు దాని మీదా ఏంటిది కొబ్బరి పీచు ట్యాంకులు ఏయో ఉంటాయి కదా పీసులు
ఆ
అయన్నీ పడేశారమ్మా అదంతా ఎప్పుడు క్లీన్ చేత్తరో
హ్ ఇవాళ అంతా ఏంటి అక్కడే ఉన్నట్టుందే పొద్దున్నేళ్ళొచ్చేసేదాన్ని కదా ఇంకా ఇవాళంతా వాళ్ళతోనే ఉన్నాను.
అందరూ వచ్చారా అసలు ను ఒక్కద్దానివెళ్ళావా
వచ్చారు ఏంటి మా ఊరి పక్కన కోనవరం ఉంటది కదా వాళ్ళొచ్చారు ఇంకా మా ఊరోళ్ళెవరు రాలేదు నేను మానేచ్చు కదా
మరి మానేవచ్చు కదా మరి నేను చెప్తే లేదు. బాబోయ్ నేను ఎళ్ళాలి కంపల్సరీ అస్సలు మానడానికి ఛాన్స్ లేదు అన్నావ్ పొద్దున
మరి ఎళ్తే ఇత్తారని కదా పోనీ నేను ఎళ్నందుకు అడుగుతానంది రేపు మనం అడగటానికి ఉంటది కదా నేను రాకపోతే అవును నువ్ రాలే దు ఇవ్వలేదు అంటారు.
అబ్బో బానే ఉంది బల్లిలేంటే బాబమ్మ కొంప నిండా బల్లిలే ఉన్నాయే
బల్లెలుంటే ఏంటి గుడ్ డ్డుంటది కదా అది పెడితే పోద్దంటారు కదా!
యూట్యూలో
అవును
న్నట్టుంది ఓ అ అ ఉహు